హలో హలో
హలో
వినిపిస్తందా. హరస్ ఆహ అయిపోయిందా నీ పని అంత ఇంట్ల విన్ తినిపిస్తాందిలే మేము ఈ రోజు ఒద్దాం అనుకుంటానా అక్కడికే టౌన్ కి
ఎక్కడ
అవునా మేము ఈరోజు టౌన్ కు ఓద్దామని తుందల్ కాయిల్ జేసిందెందే
అవునా ఎన్
హలో
ఎందుకు టౌన్కు కేందు
ఆ పిల్లోల్కి బ్యాగులు ను పిల్లోల్కు బ్యాగూలును సరుకులునూ ఆ స్కూటీ మాట్లాడే పనున్న అన్ని మా మాట్లాడదాము అన్నట్లా వోద్దాం అనుకుంటి లేట్గా ఒచ్చినాడు అవి పొద్దునాయింటే సరిపోయేది అందుకే లేట్ ఇ ఒచ్చిన ఉంటే వాళ్ళ ఇంట్లో పడుకొని ఒద్దాం కనుక్కడినా అందుకు చేస్తి అయిపోనా పి పని అయితే ఇట్లా ఆ మీదింట్లో పని అయిపోయిన్ద లేదా
అ కసు కుడ్స్తాన్న అయిపోయింది అయిపో
బండ్లు
కడిగేస్న పొద్దున్నె లే ఊమ్ కసు ఉడుస్తన్నాను సం కసు ఉడుస్తాను స్నానం జేసీ పూజ్ జేద్దాంమని ఉమ్ ఇదే ఇంట్లో లోపల అ
అవునా ఓర్ ఫైమ్ టెన్ మినట్స్ అంతే అ
అడా లోపల కసు ఉడుతాన్ట్నే రూమ్ లో తవర్ రాద్లే దాన్కి నిక్ ఇనాపల్లె ఆ బైట్కోచ్చిన ఊ పాలెం జేస్తానారు ఇద్రును
ఆ డుకుంటాన్నరు దల్లి పాలడామ్ అ కొత్త బో అంటే యూకేజీ లో బ్యాగ్ దెచ్చినామ కాద్ ఫస్ట్ క్లాస్ దె ఆల్రెడి ఎల్కె యు కేజీ బ్యాగ్ ఉంది ఫస్ట్ క్లాస్ బ్యాగ్ ఉన్నాయి రెండు అట్లనే ఉన్నాయి నీటిగేం పోలేదు అసలు కనీ అనిక్ కొత్త బ్యాగ్ గావాలంట
అవునా
ఫస్ట్ క్లాస్ బ్యాగ్ అయితే కొత్త బ్యాగ్ అక్కట్ట ఆట్లే ఉంది
ఆ
ఐదు వందలు ఆరు వందలు ఎస్తరామ్మా బ్యాగు
ఉ మల్ల మొన్న జశ్వి ది పాప ది
ఆ
పాపది ఆరు వందలు పడింది మొన్న
మరి అందుకే వద్దుంతంటే మా వినట్లే ఆమెకి అయితే కొత్త బ్యాగు నాకు పాత బ్యాగ అని మీరు కనుక్కకోలేద ఏ రోజు బాగుందో స్కూల్కి పంపించేకి
లేదు లేదు నువ్వటేనే ఇంగ
ఉనా అమ్మాయి సోమ శుక్రవారం బాగుందంట అంది నయన పొద్దునా ఆ అమావస్య పోయేదాకా ఏం లే అంట అన్నాడు బుధవారం
ఎబ్బు
బుధవారం బాగుంది అంట అన్నాడు
వచ్చే బుధవారమ అంతవరకు ఎట్లమ్మ
నేన స్కూటీ అడిగిందిలే ఆరోజు బాగుంది ఆ రోజు అక్క రోజులు బాలేవు అన
అవున
ఆ
రేపు
రేపు శుక్రవ రే గురువారం మన్నాడు శుక్రవారం సోమవారం అవావాసాంట
వీళ్ళు గాని ఇల్లు మారాలని కర్నూలులో
ఆ
మరాలనీ ఇంగా అదే అమావాస్య వరకు బలేవు రోజులని ఉడికే అయినారు మత అమావాస పోతేనే మారతారంట
చూసుకున్నార అప్పుడేను
వా వాళ్ళకమీ కాదు టక్ అని ఆయనకి ఫ్యాన్స్ అంటే స్టూడెంట్స్ అంతా బాగా
అవునవును ఎంత పడింది అంట
ఆ ఏరియాను అంటే అఔట్స్కర్ట్స్ అంట అక్కడ కాలేజ్
ఆహా
అక్కడ రెండు అబ్బాయి మామూలుగా ఆయితే పదహైదు వేలు అట్ల బట్టి వాడా
ఆ
లోనూ కాలేజ్ ఉండేది ఇప్పుడుండే ఇంటి నించి పదహైదు కిలోమీటర్లు వస్తంది దానికి అక్కడే తీసుకుంటే ఇద్దరికి దగ్గిరండి నానవి ఇద్దరికి దగ్గిర అని అక్కడ ఇక్కడ లోకల్ అయితే పదమూడు వేలు పద్నాలుగు వేలు పడే వాడ ఆరు వేలు ఏడు వేలకే వస్తాయంట ఉ మంచి ఇప్పుడు ఒకటి చూసినారు అంటే ఒకటి చూస వచ్చినారంట అంటే ఎక్కళు ఇంకా చూడలేదులే ఆయన చూసినడు స్టూడెంట్స్ అంత చూసొచ్చినారా ఇంకా కొత్తది ఇంక ఇల్లు ఓపెనింగ్ అయిండేదంతే ఇంకా ఒక్క ఫ్యామిలీ కూడా పోలేదంట అక్కడ లాస్ట్ కదా ఏ అంతగ ఎవరు అంత డిమాండ్ ఉండదంట హౌసెస్ కి
ఆహా
దానికి రేప్బోయ్యి
చూసొస్తారే ఓకే ఓకే వీళ్ళకి ఈ ఇల్లు బా సెట్ అయింది కదా నీ ది మెయిన్ అక్క పెట్టుకునే నీటికి ఎంత నీట్గా ఉంటానో తల్లి అట్లే ఎట్ల పెట్టుకుంటారో సౌజి
పటర్లు వస్తాదంట వాళ్ళు దానికి వద్దులే అని మారాతన్నారు
అవునా ఇంగ ఆ పాప స్కూల్ కి పోతుందా కాలేజ్ కి
మ్మ్ పోతాంది
మ్మ్
పోతాంది పోతాంది ఈరోజు పోయింది
అవునా ఇంకా మీ వొళ్ళు అడగల స్కూల్ కి పోదాము ఇంకా అన్ని కొనియండి అని
మ్మ్ మా వాళ్ళు అట్లేంది అడగరు కొనిమ్మని
బంగారు తల్లులు నా బిడ్డ తలెక్కి కుచ్చోదు ఆమెకి తేత్తారు నాకు త్యార కొత్త బ్యాగ్ అవును బుక్స్ వచ్చినాయి మీకు వచ్చినాయని ఫోన్ చేసినారా
వచ్చినయి అప్పుడే
వచ్చినాయా నావి వచ్చినాయి అట్లే ఏల్లలే నేను ఇంగ నాకు ఈ ఇల్లు అదారు అయిపోయింది ఆ పాప మధ్యాహ్నం ఎట్ల చేయాల అదా అదారు అయిపోయింది
అయ్యో
మ్మ్
ఏముందిలే దగ్గర అయితే స్కూటీ తీసుకుంటా నే ఇంకేం పోయి తినిపించిరాచ్చు గాని
అదే జుస్తున్నాం దొరకట్లేదు ఆ ఏరియా భలే డిమాండ్ ఉందబ్బ బలే భలే వరెస్ట్ ఏరియా
అవునా
ఇంగ లేదు అస్సలు టూలెట్ బోడ్లే లేవు సౌజి అంత సేపు వెతికినాను
అయ్యో మ్మ్ హు మ్మ్ హు
ఇంకా హర్షిత ఫోన్ చేసిన్న సెల్లు లో ఆహా నిన్న అయమ్మే సినిమాకు పోయింది థియేటర్ భలే ఉంది ఆన్లైన్ లో ఉ ఆన్లైన్లో ఆఫర్ ఉంటే వన్ ప్లస్ వన్ టూ హండ్రెడ్ కే ఈ పాప ఈ పాప రూమ్మేట్ కలిసి టూ హండ్రెడ్ ఎస్ కొని రెండు టికెట్లు తీసుకొని పోయినారు క్రెడిట్ కార్డ్ లో భలే ఉంది థియేటర్ అస్సలు మెరుస్తంది అట్లే
అయ్యా ఇంక వద్దులే పో
మ్మ్
మ్మ్ బయట ఊడుస్తాను బయట ఊడ్చి ఇంగ ముగ్గేసి
తోట్ పని అంతా అయిపాయిన మీ అత్త మామ ఏమంటారు ఎప్పుడు పో
తోగుతన్నాం పోయినారు తొగేకి ఆ ఏమన్లే అత్తయ్య ఏమో సెకండ్ సాటర్డే సండేనంట కదా ఉమక్కనే అనే
ఆ
అయినా సెకండ్ సాటర్డే సండే అయినా పోయి నేను క్లీన్ చేసుకోవాలి కదా అటు పోయ్యి అని చెప్తి
అవునా కాస్కోయిట్దిలి కదా
ఆ మళ్ళా ఎపుడు రేపు ఈ రోజు పండుగాడు అటనే నువ్వుతే ఏడ అడుగుతావు పాప మాకు ఇంటికిడు మీ మామికుండగ్ని నబ్బదు మీ మామగాని చోట్ల కావాల్సింది ఈరోజు పోతే అడుగడుకుంటావు నీళ్ళ అ చివలగ లేరు కదా రేపు అడుగుతులేము ఇద్దరము ఉంటాము ఒకరు ఓ పని చేసుకోవచ్చు లే అని రేపు కడిగి రెప్ సంతు కడబోదులేే అనే నేను రేపు సంతకాడు పోయి ఆ దూర్లో ఏం చేసేది
అవునవును
పగుల ఎన్న పోతే పొద్దున్నే సంతకాడ కడుక్కొని పనుకుండేకి బాగుంటుంది పోయే సంతకా డికి పోయి ఏం చేసేది అడి పోయి నేను దానికి నేనే కడుకుంటా అండ్లేని ఇడే ఉంద కడుకుంటే ఈరోజు ఉ నేను కడుక్కొని సర్దుకొని అన్ని ఎప్పుడు అమ్మపోయది నేను ఓవర్ ఆక్షన్ కాపోతే
బాగా ఒప్పుకుందిడి అబ్బా బలే పంపితంది
మ్మ్ ఇంకేంది హాలిడేస్ అయిపోయినాయి
కదా
ఉ
ఇంగ ఉమా పోలేదా ఊరుకి ఆడే ఉందా
ఈ రోజు ఈ రోజు పోయినట్లుంది ఎక్కడ పోయిందో మళ్ళీ టౌన్ కి పోయిందో మళ్ళీ ఏడికి పోయిందో ఆ పిల్ల రెడీ అయ్యి ఊరికి పోతాన్న మనయా ఏ ఊర్కోయమో
అవునా
ఆ ఊరికేనేమో ఆ తెలివైంది ఆ అన్నగాని చాలా మంచోడు
కదా అట్లా వాళ్ళకే మంచోళ్ళ దొరుకుతారబ్బా నేను గమనించింది బాగా తెలివి ఉండే వాళ్ళకి మన ఊర్లో విబరు మానస ఉందే ఆ పాపకి
అదే అదే మొగుడు మంచోడు పాపం అందరినీ మాట్లాడించి ఎంత బాగా మాట్లాడిస్తాడు
ఉమ్ అదృష్టవంతులమ్మ ఇంకా పోయి ఇప్పుడు షాపింగ్ చేయాలా
ఉమ్ ఏం పండక్కేకిగా పిర్ల పండగకి
ఓ అదే అవునా
ఇరవై ఆరు
ఉమ్ మేలే లే పదహైదు హాలిడే ఇచ్చినారా ఈడ
ఆ కానీ ఇప్పుడు పండగ ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు అనుకుంటా
అవునా ఈ లేలమ్మా మళ్ళీ రావాలయితే
ఉమ్ ఆమె మొత్తం ఇగ టిప్పు సుందరి అయినా పండకు రావాల్సిందేలే గాని అవు
ఉ
వచ్చి మళ్ళా అంత క్లీన్ చేసి అంత కడుగోవాలి అని చేయొద్దా మళ్ళా
అ ఇకా
ఏమి మ అట్లాంటావు నాకే వచ్చింది అ ఓ
హలో నీకు వచ్చింద
అవునా ఇప్పుడు కాదు మధ్యాహ్నమే చూస్తీ నేను
చూసుకోలేదా నువ్వు
మధ్యాహ్నమే చూసిన
ఎప్పుడు చెప్పలేదే
ఇంకా ఇప్పుడు లేదు అటు వే నుంచి స్టార్ట్ చేద్దాంలే అని ఊరికే ఉన్న
అవునా ఇది టైం ఉంది
అక్కయే ఫోన్ చేస్తాంది మమ్మీ అవని లిస్ట్ పెట్టువా నాకి అని
సరేలే ఉండు ఇప్పుడే కాల్ చేస్తాను
అయిందా టైము
ఆ
సరే